హలో
చెత్తా
ఏంచేస్తున్నవు
ఏమ్ లేదు బయిటికొచ్చిన
అందుకే సిగ్నల్ స్టక్ అయితాంద
బాగాఅయింది లే దా లేదు
అయితే నాదే ప్రాబ్లం అట్టుంది ఈ నెంబర్ తోటే
లేదు కరెక్టే ఉంది కదా మి సెల్లు
అహ ఇప్పుడు ఓకే ఇప్పుడు ఓకే
మంచిగ నే ఇనబడుతుంది
మ్మ్ ని డ్రీమ్ ప్లేస్ ఏంటి డెస్టినేేషన్ ఏడికయిన వెళ్లాలను కుంటావ్ కదా
అంటే చార్మినర్
ఉ
చార్మినార్
చార్మినార అంటే ఇక్కడ లోకల్ల కాదు
మరి బైట బయట తాజ్మహల్
ఎందుకు ఆడికి వెళ్ళాలని నీ డ్రీమ్
ఎందుకు అంటే గది అమ్మే చాయ్
హుహ్
ఎందో అని అంటే అది అంట నేను మంచిగాఉంటది ప్లేస్ ఫొటోస్ కి బాగుంటది
ఫోటోస్ కోసం ఆడ్గిపోవాలన్నా అయితే
అవును
తాజ్మహల్ ఫోటో దిగకుండ నువ్ ఎడిట్ చేసుకోవచ్చు కదా
ఎడిటింగ్ వేరు మేము దిగింది రిల్ ఎక్స్పీరియన్స్ చేసిండి వేరు వేరు అంట
గదే మారినా డ్రీమ్ అంటే అట్లా చేపలి నాకు అదొక డ్రీమ్ ఉంది నాకు చూడాలని ఉన్నది అని చెప్పాలి
చూడాలి అని ఉంది
తాజ్మహల్ అంటే టీ పౌర్డర్ కూడా ఉంటది తాగుతావా
నాకొద్దు అట్లాంటివి
అదే మరి అంటే
నాకొద్దు
నాకు నాకు నాకొద్దు నీ ఫేవరెట్ సాంగ్ ఏంటిదో
మౌనిక లవ్ యు మౌనిక లేేమిమ మౌనిక పిచ్చిపిచ్చి యా
ఉహ్ నీ ఫేవరెట్ మూవీ
డొంట్ వాంట్ ప్రైవెట్ మూవి చెప్ నాకేది ఫేవ న్యూ మూవీసీష్టం
ఆహ్ గాయత్రీ సిన్మళో గది అంటవ్గా
ఆ అదే కాని ఇష్టంగా చూసెది మూవీస్
ఉమ్మ్ రేసుగుర్రం ఇష్టమా నాకు అలా వైకుంఠపురం పురం అలావైకుంఠపురమును రేస్ గుర్రం నాకు శివ కార్తికేయ గాని సినిమాలు బాగా నచ్చాయి నచ్చుతాయి రవితేజ ఇ కూడా
ఉ రవితేజ మూవిస్ చూతవ నువ్వు
చూస్తా మస్తుంటాయి వని ఫన్న్ నచ్చుతది నాకు
ఆహ్
కిక్ టూ చూసినావా కిక్ వన్ కిక్ టూ మస్త్ జోక్స్ ఉంటాయి అలా
చూల్ల అంటే సగం సగమే చుత్త నేను ఎప్పుడు అని సినిమాలు
కామెడి సీన్స్ చుడు కిక్ వన్ కిక్ టూ లా అబ్బా సచ్చిపోయ్ నవ్వుతవ్ ఇగ
ఆ చూసినలే ఇంకేముంది
ఉహ్ బాగుంటాంది ఆ సినిమా అసలకి మళ్ళా అంజనేేయ్న్ సినిమా వాంది
అంజనేయ
అంజనేయని సినిమా ఉంటది వాంది
ఆహ్
మస్తుంటది సిన్నమది దురంధర్ అంటే ఇప్పుడు కోత్త సినిమా ఉమ్ నాకు రామ్ చరణ్ సినిమాన్ వెంకీ వెంకీ కూడా బాగుంటుంది
బాగుంటాయి
ఉమ్
ఇంకా ఎం సెట్స్
వాన్ కొత్తగా సినిమా రిలీజ్ అయింది రిలీజ్ చేశిండుగా సంక్రాంతికి ఏదో
అసల్ బాలేద్ తెల్సా
బానే ఉంది నాక్ నచ్చింది
నాక్ నచ్చలే
నాక్ నచ్చింది
అసలు అందులో బోరాల్ ఏంటిది స్టోరీ ఏంటి ఇద్దరు వై ఒక వైఫ్ ఒక లవర్ ఉంటారు అదే గదా
ఉ నేన్ గూడ అట్లా చేస్తా
ఓకే
హ హ
ఆమ్ సాల్వ్ ధ మెటల్
నేన్ చెత్తంటే నీకేం ప్రాబ్లం
నాకేం ప్రాబ్లెమ్ మరి
ఆ మరి ఓకే ఇట్లనో చెయ్యాలది అని జెప్పాలె
అచ్చిమ్ చెయ్యి
ఐపిఎల్ స్టార్టెడ్ ట్వంటీ ఎయిట్ మార్చ్
ట్వంటీ ఎయిట్ ఆ ఎల్లుండే
వెెల్ళుండే మరి
ఎల్లుండే మరి
ఫస్ట్ మ్యాచ్ మా వొళ్ళకే ఉంది గదా
వర్స్ కె వర్సెస్
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
ఎస్ అర్ స్ ర్ హె
అదే ఎస్ఆర్ ఎచ్ వర్సెస్ రాయల్ ఛాలెంజ్ బెంగళూరు
అవునా
ఉమ్ నీకు తెలివదు గదా అందుకే ఎస ఆర్ ఎచ్ అన్నావంటా
నాక్ ఎవరు తెల్వద్
రోహిత్ శర్మ ఎల్లుంటడు జెప్పే
ఆ తెల్వదే
ఎమ్మెతోనే ఎళ్ళు ఉంటడు
శేసి
ఇప్పుడు చేంజ్ అయ్యింది
అవునా
ఆ
హ
అ వేరే ఫయాన్ చేసి వాల్ గొన్నరు
ఓ అట్లా వొద్దు
ఉమ్
గట్లోద్దు
హీ హీ వాడు ఓడు అ చెన్నయ్ కి అర్ తడు వాడు
ఉం
గట్ల పోవద్దు
నీక్ తెల్ శినా బ్యాడర్ల పెరు జేప్పే ఇండియాల
హీ హు హీ సచిన్ టెండ్ ల్ హు
ఇప్పుడు ప్రజడెంటు ఓడి అయిన టిటోంటి ఏనా
ధోని
వాడ్ అడుతలేవ్ టిటోంట్
మల్లా ఆడు ఇ దీత్ అడతడు
దియంత్ కాడతాలేవాడు రొంన్ అన్నిటికి ఇచ్చే ఒక ఐపీఎల్ తప్ప
వై యి
ఐపీల్ ఒకటే ఆడతడు అంతే వాడు
అదే మరి
ఉమ్ ఐపియల్ గాకుంటాయి ఎహ్ ఏ ధోని ఇంకా ఎవళు
ఇంకా విరాట్ కోలీ
ఉమ్
ఇంకా మ్ వీడుంటాడు బుమ్రా ఉహ్
ఇంకా
ఇంకా ఆ
నీల్ వద ఇగ ఉమ్ తెల్ వాద్ గాని మల్ క్రికెట్ సుతాదంట ఆ సప్ డేక పయ్ గా సీరియలో సుస్ కోపో రాద్
తెలుసు కుంట
ఎప్పుడు జుతవ్ గన్ని ఏన్ని సా ఒక సౌవ్ జరం అయితదాద్ కిక్ క్రికెట్ జుసి
అపుడేప్పుడో జుష్ న ఇంకా గూర్ త్ తుంటే అర్ హ
హ్మ్ చ్ కాదు ఓవర్ ల ఎన్ని బాలుంటాయి ఎపు రా
సిక్స్
ఆ ఆహ్
సిక్స్ బాల్స్
ఆ సరే ఓవర్ కెన్ని బాల్ ఏతరు
ఆ రు
కాదు ఒకటే బాల్ ఆర్ సాల్ లేతరు
ఆ
ఒకడే బాలు ఆరు సార్ల ఏతరు
అబ్బా ఆ ఆహాహ్ హ్ హ్హ్ హ్ హ్ సరే నీ అట్లా గాదు ఒకటే బాలు ఇర్ వై ఇర్ వై ఓవర్ లక్ కదే ఇతరు
ఔన్ మరి తెల్ సది నీను ఒక్క ఓర్ గురించి అడిగానే ఇర్ వై ఓవర్ల గురించ్ జర్ గలేదు
కయిన్ నా తెల్ వాద్ ఉహ్ ఉహ్ హు హు పాన్ సార్
ఎన్ని వికెట్లుంటాయి చెప్పురా
వికెట్లా మూడు వికెట్లు ఉంటాయి
వ్య మూడ్ వికెట్లే ఉంటయ
మూడ్ ఆర్
ఆహ్ హ్
హుహ్ హ్ హు
మొత్తం క్రికెట్ లో ఎంత మంది ఆడతారు ఆ క్రికెట్ లో ఎంత మంది ఆడతారు
లేవేన్ మెంబెర్స్
లేవనా మర్ టెన్ వికెట్స్ ఎందుక్ పడ్ తయ్
ఒకటి సస్టడ్
తేయ్ సోది
మరి
అట్లా గాదు సింగిల్ బ్యాటింగ్ ఉండద్ గబట్టి టెన్ వికెట్సే పడతాయి
ఓ కరెక్టే టు టు ఉంటర్ ఆ కరెక్ట్ కరెక్టే
ఆ ఆ
అయ్యె
సూ ఆ మాత్రం తేల్స్ కోవాలే
ఉమ్
అది గూడ తేలక్పోతే ఎందుకుంటరో ఏమోరయ్య
తెల్సుకుంటా తెల్సుకుంటా
ఎప్పుడింకా
ఉమ్ ఇంకా ఎంది
ఆ
ఏం కర్రీ
మది వచ్చేసి మటన్ మాది మటన్ ఇయాలా
మటనా
మా డాడీ దెచ్చిన్ మాటన్ ఇవాళ
అవునా నిజంగాదేనా
యా ఏమ్ పెద్ద మటన్ తినడం తప్ప మంచిగ
సో మంచిగా ఎంజాయ్ జేస్నావిగా
ఎంజాయ్ అంటే ఇగ కొంచం లిటిల్ బిట్టిగా ఏమైనా మటన్ కి తోడు ఏమైనా ఉంటే సాఫ్ట్ డ్రింక్స్ అర్ ఇంకేమైనా డ్రింక్స్ ఉంటే బాగుంటది
బావుంటాదా
ఉమ్
బావుంటదా
బావుందా
బాగుంటదా అంటున్న
బాగుంటది ఇంకా
నాకూ కూడా తినిపియచ్చు కదా
ఏంటి మటన్ మండియా
ఆవును
అ రెస్టారెంట్ పో తిను
అవునావున్ తిన్నా ఒక్ సారి
మటన్ బిర్యానీ తిన్నావా ఎపుడైనా నువ్
తిన్న తిన్న
నాతోనేనా తిన్నది
ఓకే బాయ్
ఓయ్ సంపెస్తా పోతే
అరే హిహిహి
ఆ ఏంటిదరేయ్ చెప్పు ఏంటిది ఎందుకు అంత తొందర
ఏంట్రా
ఎందుకంత తొందరా
టైం లేదు మిత్రమా